సేయండి అల్ల
స్కారం లండి.
బాన్నర? ఆ చెప్పండి.
అవునా! బాగున్నామండీ. మీరు బాగున్నారా అండి? చాలా రోజుల తరువా అండి
ఆ గుర్తొచ్చారండి మీరు అలా. ఆ. ఆ ఏం చేస్తున్నారు అండి? సీరియల్ చూస్తున్నారా అండి?
ఆ సినిమాలు చూస్తామన్ టె రోజు అయితే సీరియల్ చూస్తాము. ఏ ఇంకా, మీరేం చేస్తారండి మీరు, సినిమాలంటే ఇష్టమా మీకు? మీకు సినిమాల
ఎ అవునండి. చాలా ఇష్టం అండి. సినిమాల్లే కదండి అవంటే చాలా ఇష్టం అండి. మళ్ళీ ఇట్ల దేవుల్లంటే కదా నాకు విజశాంతి అంటే చాల ఇష్టమండి. మీ కండి?
నాక్కూడ ఇష్టమేనండి. సాయి పల్లవి అంటే మరీ ఇష్టమండి. సాయి పల్లవి హీరోయిన్ అంటే ఇష్టం. విక్టరీ వెంకటేష్ అన్న ఇష్టమే.
వెంకటేష్ కూడ ఇషమా అండి?
అవునండి
మాకు, మాకు చిరంజీవి అంటే ఇష్టం అండి. అయితే, సాయిపల్లవిది ఏ సినిమా చూసారండి మీరు?
ఫిదా చూశారన్
హలో, సాయి పల్లవి ద అండి?
ఫిదా చూశాను.
ఫిదా సినిమా చూసారా అన్ డి?
వరుణ్ తేజ్.
మ్. మ్. చిరంజీవి ఏవి చూసారండి? వరుణ్ తేజ్. సాయి పల్లవ అండి? చిరంజీవి ఏం చూస్
చిరంజీవి నార్మల్గనే చూస్తాను. చూసాను గాని, ఆ పాత ఓల్డ్ సినిమాలండి.
పాతగ పాతవి అప్పుడు పున్నమి నాగు అలాంటివి చూసార? సెవెన్, ఖైదీ నెంబర్ సెవెంటీ, ఎయిటీ సిక్స్, చూసిందా అండి?
చూసానండి. ఓల్డ్ మూవీ అండి.
అవునవును. అది అది బాగా ఫేమస్ అయింది కదండి, అయితే సీరియలల్లో ఏది కార్ తీక దీపం చూస్తారా అండి ఎక్కువ?
సీరియల్లల్లో ఇది జగదాత్రి చూస్తానండి నైన్ కస్తది నైట్ల
ఆ అందులో అలాంటి టాఫి ఆ అదే అదే అంటే ఫ్యామిలీదా లేకపోతే లవర్దా ఏదండి టాఫిక్ ఏదుంటది ఆ సీరియల్ లేకు
ఫ్యామిలీదేనండి ఫ్యామిలీ లనే ఇద్దరు మరదల్లతో గొడవలు అయితా ఉంటాయి వీలనుంటడు ఆమె ఐ పీ ఎస్ జగదాత్రి
ఆ
ఇగ మీష్టా రీల్లు చేేస్తా ఉంటది
ఆ
ఒక విళనుంటాడు మీనా అని అబ్బా అనేటడు
ఉమ్
ఇలా కొనసాగుతాందండి అలా
అదొకటే చూస్తరా అండి ఇంకా వేరే సీరియల్ ఏమి జూడరా అండి
చూస్తానండి నిండు నూరేళ్ళ సావాసం చూస్తాను ఓ ఆ మళ్ళీ
దాందేం ఏం టాఫిక్ ఉంటదండి కార్తీక దీపం జూడరా అండి
కార్తీక శిపం కూడా చూశానండి అయిపొయిందది మళ్ళీ రివిజన్ అయితుంది
ఆహా పున్నమ్ నాగు పున్నమ్ నాగు చూస్ తిన్నా అండి
చూసాను చూసాను
తరాండి ఇంకా ఇట్లా సినిమాలకు ఎప్పుడన్నా బయటికి ఎళ్తారా అండి
వెళ్ళినమండి ఒకసారి నాకు ఇష్టమైన మూవీ శ్రీరామదాస్ చూసానండి మా మామయ్య తో కలిసి చూశాను
అబ్బా మీ మామయ్య గారు గుడ మీ మామయ్య ఉన్నారా అండి
ఇప్పుడు లేరండి ప్రస్తుతానికి
ఆ
పది సంవత్సరాలకి క్రితం చూసాను కాకపోతే అందులో హీరో ఉంటాడు అన్నట్టు నాగార్జున అబ్ వేరే వాళ వీళ్లలుట్టే మామయ్య కావేశం ఆగడం లేదాసి అల్లగ పోయిన తర్వా పట్ కొట్టుల్ రా కొట్టుండ్రా అ తిట్టు తిట్టు అనుడు అందరు సీమా ట్యాక్స్ లా అందురు మమ్మల్నే జూసారండి మా మామయ్య ఆవేశానికి దేవుని మైమ అది తిరుపతి వెంకటేశ్వరులది
ఆహా దేవుడిది సెంటిమెంట్ గదండి అందుకనే అట్లా ఆవేశం వచ్చిందేమో మీ మామగారికి
మావయ్య గారికి చ్చేసరికి మమ్మల్నే జూసారండి
అలాగే అండి మరి మీ అత్తమ్మ ఏమనలేదా అండి
ఏమనలే ఊరుకో అట్లనే ఉంటాయి సినిమాలంటే ఎందుకచ్చినవ్ తాకీస్కు చూడాలంటే అంటే అలా ఎట్లుంటది దేవున్ని అట్లా ఎట్లా అంటారు వాళ్ళు ఆ ముస్లిం వాళ్లు అట్లనంటార ఇట్లంటన్నార రా మదాస్ అంటే ఏంటిది అని ఆన్నే గొడవ వెట్ ండి మా మామయ్య అదొకటి మరుపు మరుపు రానిదది
స్వీట్ మెమొరీస్ కదా మ అవునవును మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు మరి వేరే ఏ మూవీకి వెళ్ళలేదా అండి
వెళ్ళలేదండి ఇంట్లోనే చూస్తాను మేము అయేసి సెల్లులో కొ
ఆ డౌన్లోడ్ చేస్కొని చూస్తరా అండి మీరు యూత్ పుష్ప మూవీ చూస్తారా అండి
మొన్న చిరంజీవి వరప్రసాద్ కూడా వచ్చిందండి చూశాను
ఎంత తొందరగా రీలీజయిందా అండి
ఆ రిలీజయిన వెంటనే వన్ డేకే సెల్లులో మొబైల్కి వచ్చేస్తదండి డౌన్లోడ్ చేస్
మ్మ్ బాగుందా మరి సినిమా
చాలా బాగుందండి
చాలా బాగుంది
మూవీలకు
ఆ అప్పుడు అప్పుడే ఎళ్తామండి అయితే ఒకసారి సెకండ్ షోకి వెళ్ళామండి సినిమాకి తర్వాత నాకు సెకండ్స్ అదేదో సినిమా ఉంటుందండి ఏ ఊర్లో అది అయితేే నాకు నిద్ర వచ్చిందండి నేను ఎక్కువ సెకండ్ షో సినిమాలకు నేను నిద్రవోత అయితే నిద్రవోయినా నిద్ర పోతే మా సార్ యా బయటికి వచ్చిన తర్వాత బాగా కోపం చేసి ఇంకోసారి నేను సినిమాకే తీసుకుపోవద్ద అన్నారండి ఇగ అప్పటి నుండి ఎక్కువ వెళ్ళామండి నేను అంత తక్కువనే చూస్తా సీరియల్ కూడా ఏమి ఎక్కువ చూడా కాదండి నాకు సెంటిమెంట్ ఇప్పుడు ఇవుంటాయి చూడండి ఆ మల్లన్న దేవుని కథలు ఆ ఎల్లమ్మ దేవి కథలు ఇట్లాంటివి వస్తేయి కదాండి యూట్యూబ్లలో అంటే పుణ్యక్షేత్రాల గురించి
భక్తి టివి ఛానల్ అ మరి అలా అవి సినిమాలు, సీరియల్ కాకుండా భక్తి ఛానల్లో వస్తాయండి కథలు
ఆ అయన్ని యూట్యూబ్లో నాకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది ఆ చెప్పి అవే కోయుస్తానండి అంటే దైపుణ్య క్షేత్రాల గురించి ఆ అంటే పురాణ చరిత్రల గురించి అట్లా వస్తది ఇక అప్పుడప్పు డు అట్లా చూస్తా టైం దొరికినప్పుడల్లా ఎక్కువ శాతం మాత్ చూడంనండి చాలా తక్కువ టీవీ చూడడం ఎక్కువ ఇక బయటనే వేరే వేరేయే ఉంటాయండి అట్లా ప్రోగ్రామ్స్ అవి ఇవి పర్కులలోనే ఎక్కువ బిజీ ఉంటామండి మేము మ్మ్
ఈ మధ్యన పుణ్య వాళ్ళకు పండగల టైమ్ లో రిటను పుణ్యక్షేత్రాలకు వెళ్ళారండి మీరు
అవునండి వెళ్ళాం మొన్ననే బాసరకి వెళ్ళామండి ఆ కొంచెం వేరే పని మీద వెళ్ళి అక్కడ నుండి అక్కడ దగ్గర అంటే బాసర కెళ్ళామండి బాసర కెళ్ళ అమ్మవారు
బాసరలో ఏ దేవుడు ఉంటాడు ఎలా ఉంటుంది
సరస్వతి అమ్మవారి టెంపుల్ అండి అది అయితే అక్కడి కెళ్ళి ఇక దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత అడ్ల వన్ అంటే ఒ కా వన్ అవర్ లోనే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రావడం జరిగిందండి ఇక వచ్చేటప్పుడు అక్కడ బస్లు అవేమిీ లేకుడా అండి చాలా జనం ఉండే ఏం చెయాలందు మళ్ళీ ఇ నైట్ ఎక్కడ ఉండాలనే అది ఆలోచిస్తూ అంటే మా ఫ్రెండ్ ఉండేది అండి చిన్ననాటి ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళక్ కాల్ చేసామండి చేస్తే మా ఫ్రెండు నువ్వు ఇక్కడ్ దాక వచ్చి నన్ను కలవకుంటూ పోతావ రా రాకుంటే బాగుండద ఉన్నదండి అంటే వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు నైట్ అ అక్కడ ఉండి పొద్దుటే వచ్చేసినమండి ఆల్ల ఆ చాల బాగ జరిగిందండి ఓ దేవుడిది మంచిగా అంటే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ రద్ ది లేదండి ఇంకా కొన్ని రోజులు అయితే చాల జనం ఉంటది ఇప్పుడు ఇక నార్మల్గానే ఉండు ఎండల్ కదండి సండే అది ఇదయితే చాల జనం ఉంటది మేము పోయింది ఆ శనివారమే శుక్రవారమేల్లాం మండి ఎ శుక్రవారం అంత జనమేమ్ లేరండి మధ్యాహ్నం పూట
కోనేరు ఉంటదండి స్నానం చేయడానికి బాసరలో ఏమన్నా
పక్కకుంటది గానీ ఎప్పుడు అక్కడి కెళ్ళి అయితే చెయ్యలేదండి ఇక నేను కూడ అక్కడికి వెళ్ళి కూడా చూడలేదండి ఇప్పటి వరకు ఉంటదని అయితే చెప్పింది హలో కానీ నేనంత దాన్ని అబ్జర్వేషన్ చేయలేదండి మీరు వెళ్ళారా అండి మీరు వెళ్ళినప్పుడు చూసార అండి
కో అక్షరాభ్యాసం కూడ నేర్పిస్తార అని విన్నానండి
అవునవును అ అక్షరాభ్యాసం కూడ చేపిస్తుండండి అక్కడి కెళ్ళేసరికి ఒక కొంతమందికి అక్షర అభ్యాసం చేపిస్తుంటే వాళ్ళు ఇగ కొంతమంది పిల్లలకు పలకలు చాక్లెట్లు పెన్నులు కూడ ఇట్లా ఆ వాళ్ళకు గిఫ్ట్ లాగ ఇవ్వడం జరిగిందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫోను మాట్లాడినందుకు ధన్యవాదాలండి
మీక్ గూడా అండి ధన్యవాదములు
థ్యాంక్ యూ అండి